వినిపిస్తుందా
హలో
వినిపిస్తలేదా మీకు
ఆ వినిపిస్తుందండి ఇప్పుడు
ఇంతసేపు వినిపిలేద అండి మీకు
అస్సలు వినిపిలే అండి అంటే నేను అవి పెట్టుకున్నా ఆ చెవులో సో అందుకనినిపిల్లే
అయితే ఎం ఏం చేతున్నారు
నేను అది పాలు మాడిపోయినాయి అండి నీ ఇందాకా మాట్లాడుతుంటే
అండి
మాడిపోయినాయిండి ఆవిరి అయిపోయినాయి పాలు మొత్తం
అవిరీ అయినయా
ఆ అది ఏందిచేయాలే అర్థం క
మీ అమ్మ తిడుతదాండి ఒక నలభై రూపాయలు పెట్టి పాలుగొనకరా అండి ఇంట్లో తిడుతుంది అమ్మ మళ్ళా
ఆ తిట్టడం ఏంటండి ఇంకా కొట్టిద్దండి చాలా
మరి మీరు ఏం చేసిరండి ఫోన్ మాట్లాడుకుంటే ఉన్నారు అది
ఆ మాడ మాడ వాసన నాకు తెలుస్తుంది నేను బయట వాళ్ళదిలే మనది కాదు అనుకున్నా నేను నేను చూస్తే అమ్మ పెట్టి వెళ్ళింది నేను చూసుకోలే
అయ్యో మరి మీకు మీ అమ్మగారు చెప్పలేదా
ఆహా ఆ గిన్నె లోపల పెట్టేసి దాచి పెట్టాలండి ముందు
ఆవునా అసలు ఆ గిన్నె నీ పడేయండి లేకపోతే పోయిందని చెప్పవచ్చు ఏదో ఒకటి
అది అది మంచి గిన్నె అండి అది అన్న ఒక కాడ గిన్నె అది అ వచ్చన్ వచ్చింది వచ్చండి నేను దాంట్లో భవన్ంత రల్ని
అయితే ఏం కాదులేండి అంట్లు దోమండి మరి మంచిగా
మంచిగా తోమ్మిస్తానండి మందు దాంట్లో నిమ్మ కాయ ఆ బేకింగ్ సోడా ఉప్పు అది వేసి బా నిమ్మకాయ ఉప్పు వేసి బాగా రుద్దాలండి బాగా రుద్ది నీళ్లు పోసి పోతుదండి పోతుది ఈ ఆ సులభంగా పోతది ఇందాక ఆ అక్క చెప్పింది
ఒక అక్కయ్య చెప్పిందా
ఆ ఒక అక్క చెప్పిందండి బా అట్లా చేస్తే బాగా పోతుంది వేడి నీళ్ళు వేయండి వేడి నీళ్ళు వేస్తే కూడా పోతు
అవునా అవునండి మీకు మీకొ ఒక విషయం తెలుసా అండి మీకు ఒకటి చెప్పాలా మీకు ఇం ఒక రోజు అండి మేము మా స్నేహితురాలు వాళ్ళంటి కెళ్ళినం ఆటో ఆయనకేమో తెలుగు రాదు మాకేమైంది రాదు
అయ్యో
మ మా స్నేహితురాలు మస్తు మా ట్లాడిందంటే హిందీ అయితే సగం హిందీ సగం తెలుగు అనమాట ఎట్లా కవర్ చేసింది తెలుసా అండి అసలు ఎ చాలా సులభంగా మాట్లాడిందంటే ఆయన తోటి ఈ ఏ ఎంత మంచిగా అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా ఉందన్నమాట ఆమెకి
అవునండి అవునండి చాలా తెలివిగా ఆ వద్ద అది ఏమం టారు తప్పు చెప్పిద్ది చాలా కాన్ఫిడెంట్గా
నిజంగా తెలివిగానే తప్పు చెప్పిందం డి కానీ మాకు తెలుసా అండి ఆ రోజు చీ అట్లా సందులల్లా గొందులల్ల ఏటేటో పోయినాం అనమాట
అసలు నాకు భయం వేసిందండి లెర లే నే నా
మీకెందుకు భయమండి నేను మాస్ స్నేహితురాలు ఇంటికి పో
ఆ ఆహా చీకట్లో వెళ్తున్నారని చెప్
అవునవునండి ఆ అందుకా ఓకే ఓకే అయితే ఏమైందంటే మా ఫ్రె మా స్నేహితురాలు కొంచెం ముందు కూర్చుంది మేము నలుగురం అన్నమాట ఇక ఒక ఆమె ఏమో గొంతు విసుకుదాం ఆయనది ఒకళేమో కొడుదాం అనుకుంటాము ఆయన ఏమన్నా అంటే ఆయన ఏమన్నా జే సేమ్ మమ్మల్ని అయన ఏమైనా మమ్మల్ని ఏమన్నా అన్నాడనుకో మేము గొంతు పిసుకడానికే రెడీ అయినామండి ఇగ
వామ్మో మొత్తం ప్రమాదం ఉన్నారు కదండి మీరు
ఇ వచ్చేటోడు ఎట్లుంటాడు అ డ్రైవర్ మంచిగా లేడనమాట మాకు భయం అయింది ఫస్ట్ ఆయన మాట్లాడే మాటలు కానీ తర్వాత మస్తు మంచి మాట్లాడ ఏడుగురు పిల్లల లంట ఏదో చెప్పిండు స్టోరీ
ఆ అదే అదే ఇక్కడ మీరైతే ప్ర ఆ ప్రశాంతంగానే వెళ్ళారు కదండి
వెళ్ళినా ప్రశాంతంగానే
ఆహా హా
ఆ ప్రశాంత
ఆ అదే అదే అదే సురక్షితంగానే ఉన్నారు కదండి భయ భయమేసిందా అండి అప్పుడు
చాలా అండి అసలు గుండె ధైర్యం తెచ్చుకొని మరీ ఉన్నామ అన్నమాట నలుగురము ఒక ఆమెమో వీడియో తీస్తా అంటుందండి చచ్చిపోతా మా నాన్నకు చూపిస్తే ఈ స్టోరీ మొత్తం వీడియో రికార్డ్ కావాల ఒక ఆమె నేను చంపుతా నేను చంపుతా అంటా అంది ఒక ఆమె మేము నాక్కడ దువ్విన ఉంది కా తుంది అంటాది
ఆ
మేమేమో జాగ్రత్త కోసం అప్పుడప్పుడ ప్పుడు పెప్పర్ పౌడర్ అది ఉంటది కదండి మిరియాల పౌడర్
ఆ అవునండి అవునండి అవునండి
తెలవదు కదా అండి ఇంటర్వ్యూ కి పోయినప్పుడు అయినా ఎక్కడికి పోయినా అందుకే అండి మీరు కూడా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఏం జరుగుందో ఇక్కడ ఏం జరుతు
ఆ అవునండి అవునండి నేను నా నన్ను చూసి బయ పడతారండి మామూలుగా అందరు
అవునండి
దావే
మిమ్మల్ని ఎందుకు చూసి భయపడతారు మీరు ఏమన్నా చంపుతారా అండి మీరేం చంపారు కదండి మంచి వాళ్ళు మీరు అమ్మో అవునండి నిజంగానే అర్థమయి కదండీ
ఆ అ మామూలుగా ఉండదండి మనతో హాయ్ అన్న ఆ మాట వార్చ వా వట్షాత్రరకే వాళ్ళు అయిపోతారండి
అవునా అండి చాలా మంచి పనే అండి భయపెట్టచ్చు మీరు కూడా అంటే మిమ్మల్ని చూసి భయపడుతుర అంటే మీలో ఏదో తెలియనీ గొప్ప
ఆ ఏదో తెలియని శక్తి క్తి ఉందండి ది నాలో
అమ్మవారే ఉన్నారు గావచ్చు మీ ఒన్
ఆ ఆ ఆ ఇంకా ఇంకా చప్ ప్పండి
లేేవత్ తాండి మీరు ఊహు
ఆ చాలండి చాలా అండి ఎక్కువయిపెంది ఇది
తున్న అంటే మీర్ ఎంత గొప్పవాళ్లో మీకే అర్దమై
అయ్యో అహా లేదండి అ అదే నేను అంత పెద్ద దేవత ఏం కాదండి మామూలు దాన్నే నేను గుడా
అవునా మీరు మామూలు వాళ్ళు ఏందండి అసలు మీరు మామూలు వాళ్ళు ఏందండి అసలు మీరు చాలా గొప్ పవాళ్ళు
అయ్యో అయ్యో చాలండి
ఈయాళ కన్నం తింటారా మరి మీరు
ఏ ఏ ఏమో ఉంటదో ఉండదో అన్ దీ నాకు సందేహమే హా ఇగ ఇగ అక్కడో ఆకాశంలో ఉన్నానండి ఇగ ఇప్పుడు ఇక్కడ లేను అసల్ నేను ఉంది నిన్ నిన్న ఏమే ఏదో తెల్సా అండి నిన్న అవు ఫుల్లు పెద్ద వర్షం పడిందండి పెద్ద ఇక్కడ
మా దగ్గర ఏమో మ్మ్ మబ్బులు బట్టినై అండి మబ్బులలో చందమామ కనిపించ్
అవునా ఆహా నిన్న అది అమావాస్ త్రి తర్వాత ఒచ్చే చంద్రుడ్ చాలా ఆనంద్ ఆ అందంగా ఉంటాడండి
ఆనందంగా ఆనందంగా కాదు గాని అబ్
ఆ అద్భుతంగా ఉంటాడండి చూ కళ్ళకి కట్ ట్టే సిద్ధి ఆ
అవునండి కల్ అస్ అసలు మేము పైక్ ఎక్కినం అన్కోండి మెట్లా ఎక్కి పైకి ఎళ్ళినం అనుకోండి చందమామ మా దెగ్గరగనే ఉన్నట్ డెమో అనిపిస్తది ఒక్కొక్కసారి తొమ్మిద్ అంత్
ఓక్కొక్కసారి కొన్నిసార్లు అట్ల అనిపిస్తదండి బలే ఉంట్ టడండి అసలా
అవునండి అందంగ్ ఉంటడు గుండ్రంగ అస్సలు నాకు చాలా ఇష్టం అండి గు చంద్రమ చందమామ అంటే
ఆహ్ బావుటదండి చందురు చంద్రుడు కాని వినాయక చవితి అప్పుడు చంద్రున్ని చూడగూడదు అంటారు. అఓ అవమానాలు ఎక్ క్కువ్ అవుతాయి అని
కాని నేన్ చూసిన అనుకుంట కావచ్చు అండి చిన్నప్ ప్పుడు
చిన్నప్పుడు ఏముంది లేండి చిన్నప్పుడు ఎవరు అమ అనుమ అవమానిస్తారు పెద్దయ్యాక చూడగూడదండి.
మాకది ఎన్ని దెల్వదండి మీరు జెప్. విరిగ తెలుసుకుంట ఇంకోకసారి ఈ వినాయక్ చవితికి అస్సలే చూడానండి.
అస్సలు చూడకండి అస్సల ప్రతిబింబం గూడ్ చూడకండి అసలా
అవునా అండి నేన్ అద్దం బెట్టుకొని మరీ జుతన్ అనమాట అంటే. దగ్గర అస్సలు నా పక్ క్కనే ఉన్నట్టు అనిపిస్తాడండి చందమామ్ మ
అహా కాని అలా చూడగూడదండి వినాయక చవితి అప్పుడు అంటే సరే ఇంక మీర్ చూస్తున్నారు గాబట్టి ఏం గాదు ఇప్పటి నుంచి చూడకండి.
అహ్ ఇప్పట్ని నుంచి మీరు జెప్పిరు గదండి చెప్పిరు చెప్ ప్పినందుకైనా చేస్ స్తానండి ఇట్ల పాటిస్తాను నేన్ గూడా పది మందికి జెప్తా నేన్ గూడా ఇట్లా ఇది పది మందికి జెప్తాలేండి.
ఆహ్ సెప్పండి వాళ్ల గూడ్ దా అవగాహన వస్తది గదా
అవునండి ఇలాంటివన్నీ నేర్పియాలండి అస్సలు తెలుగు సాంప్రదాయాలు ఏం అందరికి తెల్వదు
ఆస అవునండి బొత్తిగా మర్చిపోతున్నారు అందరూ ఆహ్ ఈ కొత్త కొత్త వస్సున్నాయని
సమాజం ఎట్లాగ్ పాడైపోతుందండి.
కి గూడా వైనం తెలియికుండ ప్రవర్తిస్తున్నారండి ఒక్కొక్కరు.
అవునండి అస్సలు ఈ కాలంలో అమ్మాయలను అమ్మేస్తున్నారంట అబ్బాయలను అమ్మేస్. త్తున్నారు ఏదేదో వస్తున్నాయండి టా అంటే స్సి ఒ కుక్కర్ ర్ల జంపేషినా అని
హా మొన్న మొన్న ఒక ఆమె గూడా చ చంపేశారండి పాపం ఆమెను చూస్తే నాకు ఎంత బాధేసిందో ఆమ
అవున ఎవరు ఏమైందండి వాళ్లకి.
అ వైష్ణవి అని యూట్యూబర్ అండి
అవునా
అ ఆమె ఆమెను ఏం చేసారంటే చంపే
అయ్యో పాపం కదండి అమనా ఆమెను ఎట్ల చంప బుద్ది అయిందండి అ సలు వాళ్లకి వాళ్లకి అన్న చె అమ్మా నాన్న చెల్ల లేరా
అహా ఆ పుట్టింట్లోనే ఉంటున్నారు అండి పుట్టింట్లోనే చంపేశాడు వాడు
అంత గలీజ్
మ్ ఆ మల్లి ఆమె ఐదు నెలల గర్భవతి
మ్
ఐదు నెలల గర్భవ
హూ వామో చిన్న పా ప నో బాబో ఉంటాడు కదాండి ఎంత బాగుం
అ ఆ మె మళ్లీ ఆమెకి పదిహేను సంవత్సర పద్దెనిమిది సంవత్సరాల పాపము నిండకుండా అసలు అలాంటి కిరాతకులు అసలు మానవత్వం లేకుండా పోతుందండి ఈ సమాజంలో
అవునండి అసలు ఎట్లా తయారవుతురంటే ఘోరంగా తయారయి తారండి అసలు కాలం అస్సలు మంచి తెలియదం
అస్సలు మంచిగా లేదండి ఈ పెళ్లి చేసుకోవాలన్నా భయం వేస్తుంది
అవునండి పెళ్ళింటే బ ఒక రోజు నేను చూసిన అండి ఒక సినిమాలనో ఆ ఎక్కడో చదివినా ఏమైందంటే ముందు చాలా ప్రేమించుకున్నారు ప్రేమించుకొని ప్రేమించుకొని పెళ్ళి కాగానే ఏదో ఆ అనుమానం తోటి, ఆ మీనింగ్ విడాకులు అంటుండండి పెళ్లి కాగానే వారంకి
అ అదే
ఇన్ని రోజులో ఉన్నాం అను వంద మంత ఎటు పోయిందండి అ
అదే కదా ఆ ఒక్క అనుమానంతో పెళ్ళి నీ వెేలగట్టేస్తారా అండి
అదే కదాండి నేన అనేది కూడా అదే అండి అసలు అలా ఎలా చేస్తారు అలా ఎలా విడాకులు అడుగుతారు, వారం పది రోజులు కూడా కాలే, అసలు ఈ కోర్టుకు పోయినా కూడా ఆరు నెలలు మీరు
ఆ ఈ ఇ ఇప్పుడిప్పుడే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని తొందరపాట్ల నిర్ణయాలు, ఆ భవిష్యత్ లో చాలా కోల్పోతారండి
అవునండి సరే అండి మరి నాకు వేరే కాల్ వస్తుంది ఎల్ పోత నాను భాయ్
సరే అండి.